హలో హలో
హలో హలో హాయ్ అండి
హాయ్ అండి బావున్నారా
ఆ బావున్నామండి మీరు బావున్నారా
ఆ బావున్నానండి.
తిన్నరా లేదా ఇంకా
అహా లేదండి తిన్లే
ఓకే మేము గూడా ఇంకా తినలేదండి ఇంకా తినాలి ఇప్పుడే హుమ్ ఇంకా చెప్పండి మీ ఊర్లో ఎలా ఉంది వెదర్?
అవునా అండి నైట్ ఫుల్ ఎండ ఉంది అండి
ఆ
పొద్దున ఎండ బాగుంది నైట్ మొత్తం ఫుల్ గాలి వేడి అస్తాంది ఇగ మార్నింగ్ మార్నింగ్ ఏమో కొంచెం వెదర్
ఆ చల్లగుంటుంది ఆ మేము ఇంక కోర్స్ పెట్టుకోలేదు హుమ్ ఊమ్ అయినా గాని మీరేంటి హౌస్ వైఫే నా?
అవునండి హౌస్ వైఫ్ ఇంట్లోనే అవునండి
వేడి అయితే చాలా ఎక్కువగా ఉంది కదా
అవునండి
మీ స్టేడ్ ఎలక్షన్స్ ఎలా జ జరిగినాయండి ఈ సారి
ఔ బానే జరిగినాయండి.
నీకు ఏంటిది గ్రామ్ గ్రామ పంచాయత్ పంచాయత్ ఎలెక్షన్సా లేకుంటే కౌన్సిల్ ఎలక్షన్స్ సరిపో
మావి పంచాయతీ ఎలక్షన్స్
అవునా మీకుందా ఓటు హక్కు
పంచ్ ఉందండి.
ఉందా ఓ మరి మీరు ఎప్పుడన్నా వెళ్ళండ్రా ప్రచారానికి
లేదండి వెళ్ళలే
ద మీ సార్ వెళ్తారా మరి
వెళ్ళరండి
మా బాగా పోటా పోటీకి జరిగింది కావచ్చు కదా ఎలక్షన్స్ ఆ మా సైడు ఫుల్ పోటా పోటీగా జరిగాయి ఎలక్షన్స్
అవునా అండి
హ్మ్
ఇంకా వాతావరణం ఎలా ఉందండి అక్కడ
మ పు అంత వేడిగా ఏం లేదండి మా ఇంటి ముందు చెట్టు ఉంటది జామ చెట్టు
అవునా
కాబట్టి మాకంత వేడిగా ఏం లేదు మేము కూలర్స్ వేసుకోవట్లేదు నైట్ కూడా వేసుకోవట్లేదు డే కూడా వేసుకోవట్లేదు
అవునా అండి
నాకు చల్లగానే ఉంది వీధేర్ మేమైతే నైట్ పూట అయితే మాకు చలివేస్తుంది
అవునా చలి పెడుతుందా
చలిగా ఉంది మార్నింగ్ మార్నింగ్ కొంచము చల్లగా ఉంటది హ్మ్ కాబట్టి అంత వేడగా ఏం లేదు మాకు హ్మ్
సరే అండి
హ్మ్
ఆ ఇంకా ఏం చేశారండి ఇవాళ రోజంతా మీరు
ఈరోజు ఏం లేదండి ఖాళీ రోజు చుమ్మా కాబట్టి ఆ రోజు మార్నింగ్ కొచ్చి టిఫిన్ అయిన తర్వాత పని అయిన తర్వాత నామాజ్ అవి చదువుకున్నాం ఇంకా ఆఫ్టర్నూన్ కొంచం సేపు పడుకున్నాం
హ
ఈవినింగ్ పూట స్నాక్స్ భజియా అవి చేసినాం కాబట్టి అవి తిన్నాం అందు
ఇంట్లోనే చేశారా బయట నుండి తెప్పించారా అండి
లేదు లేదండి ఇంట్లోనే చేసుకుంటాం ఎక్కువ అయితే
ఇంట్లోనే చేసుకుంటారా
ఆ బయట తెప్పించుకునింటే హలీం అవి తెప్పించుకుంటాం ఈ రంజాన్ స్పెషల్ కదా హలీం
అవునండి మీ మీక్ మీకు వచ్చా అండి హలీం చేయడం
నాకు రాదండి నేను ఒకసారి ట్రై చేసినా కానీ అది ఫెయిల్ అయింది అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని మొత్తం వేస్ట్ అవ్వడం వలన ఇక నేను ఎప్పుడూ ట్రై చేయలేదు మళ్ళీ.
అవునా అండి
హ్మ్ అది చేయడం రాలేదు నాకు సరిగ్గా హ్మ్
ఏం పర్లేదండి చేస్తు చేస్తు ప్రాక్టీస్ అయితది మనకు అలవాటు లేంది ఒకటేసారే రావు చెప్పాలంటే రాదు కదా
అవును రాదు
ఒకసారి ఫెయిల్ అయితది మళ్ళీ ట్రై చేస్తే అదే వస్తదండి
అవును మీరు తింటరా మీకు ఇష్టమేన హలీం అయ్యో మరి మీకేమి ఇష్టమండి ఎక్కువగా ఏం తింటారు మీరు బయట ఫుడ్
బయట ఫుడ్ నేను మంచూరియన్ ఫ్రైడ్ రైస్ ఇట్లా బజ్జీలు అవి అంటే సమోసా ఎగ్ ఫాప్పు అవి ఎక్కువ ఇష్టామండి నాకు.
అరే మంచూరియా తినద్ అంటారు కదండి హెల్త్కి బాగోదు అంటారు కదా మరి.
అంటే డైలీ డైలీ తినద్దండి మంత్లీ వన్స్ ట్రై చేయొచ్చు ఏం కాదు డైలీ వీక్లీ అలా తినే వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయ్.
అవ్నా
మంత్లీ వన్స్ మంత్లీ ట్వైస్ తింటే ఏం కాదండి.
మరి ఇలా హోటల్ కి వెళ్ళి తింటరా మీ మీ సారు లే
లేద లేదండి పర్సిల్ తెచ్చుకుంటాం అంత్ కొత్తగా తినాలనిపిస్తే నేను ఇంట్లోనే చేసుకుంటానండి.
అవునా మంచూరి ఇంట్లో ప్రిపేర్ చేస్తారా మీరు.
అవునండి చేస్తా మొన్న రంజాన్ ఫాస్టింగ్స్ అప్పుడు ట్రై చేశానండి చాలా బా బాగుండే
అందరూ బాంది బాంది అని అనేసి అందరూ తిన్నాం మేము.
అవ్నా ఓకే గ్రేట్ అండి అది ఎందుకంటే చైనీస్ వాళ్ళే చేస్తారు మంచూరియా నూడిల్స్ మీరు చేస్తారంటే. మరి గ్రేట్
ఇక తినాలని ఆసక్తి ఇంట్రెస్ట్ ఉండే ఆ రోజు అప్పుడు అవైలబుల్ గా లేకు లేకుండే బయట
సో ఇగా ఇంట్లోనే ఇక ఎట్లనే తినాలి అని అనిపించింది, నాకు ఇక ఇంట్లోనే అన్ని ఇంగ్ ఇంగ్రీడియంట్స్ ఉండే అంటే సామాన్ అంతా ఉండే దానికి సంబంధించినా. ఇంగా ఇంట్లోనే చేసేసాను నేను
అవునా
అవునండి
ఇంకా చెప్పండి ఇంకేంటి విశేషాలు
చెప్పాలండి మీరే షాపింగ్ అయిపోయిందంత అండి.
మీకి ఏ కలర్ అంటే ఎక్కువ ఇష్టం
నా ఫేవరెట్ కలర్ అంటూ ఏమ్ లేదండి చిన్నప్పటి నుండి ఇగా చిన్నప్పనుండి ఇగా మా పేరెంట్సు గ్రీన్ గ్రీన్ గ్రీన్ అనేటోళ్లు ఇగ గ్రీన్ అంటేనే ఇష్టం అండి.
నీకెందుకు గ్రీన్ అన్
ఇగ మా నాన్నగారికి నా మీద గ్రీనే ఎక్కువ మంచిగా ఉంటది. గ్రీనే తీసుకో అని అనేవారు ఇగ మా నాన్నకి ఇష్టం కాబట్టి నాకు అదే ఇష్టం అయిపోయింది ఇగా.
అవ్
అవునండి షాపింగ్ ఇట్లా వెళ్తామా ఈద్ ఈద అప్పుడు షాపింగ్ కి వెళ్తే ఎన్ని షాపులు తిర్ అయినా గ్రీన్ డ్రెస్సె పట్టేటోడు
హ హ హ
మేమ్ ఎన్ని వేరే కలర్స్ తీసినా ఇగా మా నాన్న గ్రీనే పట్టేటోడు ఇగా అట్లా నాకు గ్రీనే ఫేవరెట్ టైపోయింది ఫేవరెట్ అని అంతా ఫేవరెట్ కాదు ఆయనకి ఇష్టం కాబట్టి నాకు ఇష్టం.
ఆహా ఓకే గ్రీన్ కూడా బాగుంటదిలేండి
అవునండి బాన్
ఉ ఉ ఉహు
మీ షాపింగ్ అయిపోయిందా అండి
సండేకి చేస్దమని చెప్పిండ్రు మా సార్
అవునండి
ఇంకా సండేకి వెళ్తాం వెళ్ళి బట్ పిల్లలు అంటున్నారు కుర్తా స్ కావాలని అంటున్నారు ఆ నేనేమో పార్టీ వేరు ఆ పార్టీ వేర్ కాకుండా కాటన్ వేర్ అనుకుంటున్నాను
ఆహా ఈ ఎండాకి కాటన్ ఏ మంచి ఉంటాయండి డైలీ ఎండలో వెళ్ళకండి షాపింగ్కి మళ్ళీ
అవునా అదే భయంమవుతుంది కొంచెం
వాతావరణం బాలేదు మధ్యాహ్నం ఏమో బాగా ఎండా ఉంది ఆ సాయంత్రం ఏమో వేడి గాలి అస్తోంది మ
అవును వెయిట్ చేస్తున్నాం ఊమ్
అ
అయితే ఇక వెళ్ళ మరి ఈవినింగ్ పూట వెళ్దాం అనుకుంటున్నాం ఆ వెతే అది ఏంటంటే ఈవింగ్ పూట వెళ్తే వారు లైట్స్ ఏసి కలర్ ఒక్కలా ఉంటది ఆ లైట్స్ కి ఒక కలర్లా కనబడుతద క్లాత్
ఫోకసింగ్కి డిస్కు కొంచెం వేరే కలర్ కన ఆ ఆది నిజమే పర్లేదండి ఎట్లా మనం ఫంక్షన్సకేళ్తే లై లైటింగ్ ఉంటది గదా
అగొ
ఆ
ఓకే ఓకే మార్విని సర్లెండి చల్ండి అది ఫాలో అవుతా అవును
మాట వినకండి మీకు ఎలా నచ్చితే అలా చెయండి
ఆహా అబ్బ పిల్లలు బాగా చేస్తున్నార కదా
ఉమ్ గోల గోలగా ఉమ్
బయట కుక్కల అరుపులు వైన్ హలో హలో
ఆ వయసు ఆ ఓక్ అండి మరి హెల్త్ జగర్తా అండి
బయటకు కుక్కలు అరుస్తున్నాయి ఏంటి బయ్ ఆ సరే అండి లే
ఓకే అండి మన్